హలో ఆ వినిపిస్తుందా ఆ బాగుంది బాగున్నా ఆ ఏం లేదండి మా ఇంట్లో కరెంట్ పోయింది అయితే దీపాలు రెడీ చేసి పెడుతున్నాం నైట్ ఉండదంట కరెంట్
అవునా ఎట్లా ఆయిల్ దీపాలా ఎలా చేస్తున్నారు ఆ తెలుసు
అవునా దీపా నాకు ఇప్పుడు దీప్ పాలు చూడగానే దీపావళి పండుగ గుర్తొచ్చిందండి అందుక్ కె అంటన
అవునా అండ్ ఆయిల్ తో నేనా దీపాలు
అంతా మా దగ్గర షార్టేజ్ అయిందండి కరెంట్ ఇంకా పెట్రోల్ ఇంకా ఇవి ఎల్పిజి గ్యాస్ కూడా అండి
అవును మా దగ్గర కూడా షార్టేజ్ ఎ ఉంది
హుమ్మ్ ఇప్పుడు అక్కడ్ పాతగా పాతకాలం యి ఇంకా అన్న కూరలు కట్టెల పొయ్యి వండుకుంటున్నారు ఇంకా దీపాలు పెట్ ఇంటికెళ్ళారు చీకటి కాగానే మా దగ్గర అది జరుగుతుంది మీకుయు ఆ దీపావళి అంటే ఏంటిదండి మాకు తెల్వదు చెప్పారా ఆ నాకు కూడా అదే గుర్తొచ్చిందండి అదే అ అనబోతున్నా మీరే అనేసారు
అవును
దీపావళి పండుగ అంటే ఏం చేస్తారంండి
అంటే నాకు అంత తెలీదు పండుగల గురించి
అవునా అయి అంటే నేన్ నేను విన్న వారికి అయితే నైట్ దీపాలు పెడతారని తెలుసు
ఆ అవునవును
అంబులు కాల్చుకుంటారు కటా పటాకాయల
ఆ అవును ఎక్కువ పండగ కి అదే స్పెషల్ అందరికి
ఇంకా అండి
ఇంకేముందండి మీ గ్రామంలో ఏ విధంగా ఉంటుంది
మా గ్రామంలో మంచిగానే ఉందండి ఇప్పుడు కరెంట్ లేదు కదా కొంచెం ఉడుక ఎండకాలం కదా ఉడుక గా ఉందండి మీ దగ్గర కరెంట్ ఉందా అండి మీ దగ్గర కరెంట్ ఉందా ఇప్పుడు
ఆ ఉంది ఇప్పుడు
మా దగ్గర లేదు దండి ఇక్కడేమో ఇన్వైటర్లు జనరేటర్లు అవి కూడా ఉండవండి
అవునా
అవునండి
ఇన్వర్టర్స్ ఉండవా అక్కడ
లేవండి ఇక్కడ ఇక్కడ కనెక్షన్స్ మంచిగా అంటే వైర్లు కట్ అయిపోతాయి అట్లా ఇట్లా అంటాడు గాలి ఎక్కువ గాలి వస్తంది అన్నమాట ఇంకా కొంచెం డిస్టర్బెన్స్ ఉంటాయి అ పెట్టుకోక అండి అన్ అంటారు మున్
మీ వాయిస్ కట్ అయితుంది బాగా హలో
ఇప్పుడు ఆ ఇప్పుడు వినీపీ ఎస్తుందా
ఆ వినిపిస్తుంది
మ్మ్
హలో
ఆ చెప్పండి వినిపిస్తుంది మాకు
ఆ మీ వాయిసే కొంచెం నాకు స్ట్రక్ అయితుంది
అవునా నాకు వినిపిస్తుంది ఆ ఉంది మా దగ్గర సి సిగ్నల్ ఉందండి ఇప్పుడు మా ఆ ఇప్పుడే మా నాన్నగారు కాల్ చేసి మాట్లాడేసాను కూడా ఇప్పుడే
అవునవును
మా ఈ రోజు అరటి పళ్ళు మా ఇంటి ముందరికొస్తే కొనుక్కున్నామండి బాగున్నాయి చాలా మీరు తింటారా మీరు త్రింటార అటి పళ్ళని
ఆ తింటామండి
ఏంటి ట్లో వాళ్ళు కూడా అందరికి. పెట్టండి అరు అంటే కడు ఆ ఏమన్నా కడుపులకి మ మంచిది అంటారు కదాండీ
ఆ అవును అవునవును అంతే ఇంకా ఇప్పుడు పాత కొత్త రోజులు వస్తాయి ఇంకా మళ్ళీ
అవునండి కట్టెలు పోయి పెట్టడం ఏంటో మరి ఇంకా కరెంట్ లేకపోవడం ఏందొ మళ్ళీ మా తాత రోజులు గుర్తు గుర్తొస్తున్నాయండి మా తాత ఇప్పుడు ఏం చేసేదో మళ్ళీ మేము అట్లా చెస్తున్నాం
అవునవును అంత వెనకట వాళ్ళు చేసిందంత అంతా కూడా మళ్ళీ ఇప్పుడు మనం చేయాలి ఇంకా
అవునండి
వాళ్ళంతా ఎట్లు ఉన్నారో అప్పుడు ఆ విధంగా ఇంకండి మీ ఊరు లో వాతావరణం ఎట్లా ఎట్లుంటది
వాతావరణం అయితే ఇప్పుడు కొంచెం సాయంత్రం అయింది కా ఇప్పట్లో ఓకే గాని పొద్దున అయితే ఫుల్ ఎండగుందండి
అవునా
ఎండల్ భగ భగ మండ్తు తున్నాయి
హమ్
మీ దగ్గర ఎలా ఉందండి వాతావరణం ఆ
మా దగ్గర పర్లేదండి అంటే కొంచెం ఎప్పుడిగ ఏ చల్లగుంది
అవునా మా చుట్టుపక్కల అక్కడ కొంచెం చె లుంటాయ అన్నమాట ఎండ వచ్చిన కూడా మాకు ఏం అర్థం కాదులేండి బయటికి వెళ్తేనే వండుతుందిలుక హలో
మీ వాయిస్ చక్క అవుతుందండి మధ్య మధ్యలో
ఏ అట్ల ఏం లేదండి మా దగ్గర దగ్గర అయితే ప్రాబ్లం లేదు మీ దగ్గర మీ మీ మాటలు అయితే మంచిగానే వినిపిస్తున్నాయి
మీదే కొంచెం సిగ్నల్ ప్రాబ్లమ్ అనుకుంటా మధ్య మధ్యలో స్టక్ అవుతుంది హమ్ మీ స్కూల్ డేస్ ఎలా ఉన్నాయి
మా స్కూల్ డేస్ అయితే చాలా బాగుంటాయిండి చిన్నప్పుడు మేము వండర్ లాగా తీసుకెళ్ళరండి మా టీచర్ మస్ అసలు ఎంజాయ్ చేసినా